హూ నమస్కారం మేడం
ఆ నమస్తే సార్
ఏం చేస్తున్నారు మేడం
ఏం లేద్ సర్ కాల
కా టీ పెడుతున్నార మేడం
హుమ్
భోజనం చేసందా మేడం
ఆ అయిపోయింది సార్
భోజనం అయిపోయిందా
ఆ భోజనం అయిపోయింది ఇక సాయంత్రం పని స్టార్ట్ టీ పెట్టి
ఆ
ఇక ఇంకా నెక్స్ట్ వచ్చేసి రొట్టె వేయ్యాలి జొన్న రొట్టె
జొన్న రొట్టె తింటరా మేడం మీరు.
అంటే తింటాం. క డైలీ అని ఎంకాదు. డైలీ తినమనే మా హస్బెండ్ తీసుకొని వచ్చిండు సార్ నా కోసం అని కానీ నేనే ఒక ఎన్ని రోజులు ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా చేసుకున్నా నైట్ అన్నమాట నైట్ నైట్. వామ్మో రోజు పెద్ద పని అయితంది సార్ దాంతోని అని సప్పుడేక ఊకూన్న.
అవును.
హ్ అది మంచిగా ఉంటది, హెల్త్ మంచిగా తింటదని తీసుకొని వస్తే నాకే చేయడానికి కష్టం అయితాంది.
ఇంకా మే ఏం లేదు మేడం. ఇప్పుడు కాలిగనే ఉన్నా ఇంతసేపు బయటకి వెళ్ళొచ్చినా.
ఆహా అంటే మీరు ఊ ఊర్లోనే నా మహబూబబాద్ కి అటి ఇటు చుట్టుపక్కల వెళ్తారా, అంటే మీరు డాక్టర్ అన్నరు కదా.
మహబూబ్బాద్ కూడా డైలీ వస్తాను మేడం నేను.
మొబైల్ లో కూడ చూస్తర అయితే.
ఆ మొబైల్లో చూడను గాని డైలీ మెడిసిన్కి వచ్చి తీసుకొని పోతా. అవునా ఆ ఊర్లోనే అంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతా. ఇంకా మేడం చెప్పండి మీరే.
సరే ఈ మధ్య ఎమన్నా సినిమాకిి అట్లా వెళ్ళిర్రా.
హా వెళ్ళినాం మేడం మొన్న చిరంజీవి సినిమా ఉన్నది కదా
ఏం సినిమా సార్ అది.
మన సినిమా పేరు ఏ ఉండే మేడం రీసెం సెంట్గా మన వీరవ వరప్రసాద్ ఆ
ఆ అవునవును ఆ అదేమో టీవీలకి కూడా వచ్చింది.
న మేడం రీసెంట్గా అయితే చిరంజీవి సినిమా ఇగ మళ్ళీ సినిమాకి వెళ్ళలే మేడం నేను.
అంటే మీకు నచ్చిన హీరో అట్లా
నాకు నచ్చిన హి రో అంటే వచ్చేసి చిరం జీవినే వస్తడు.
ఉ
సినిమా లే ఎక్కువ చూస్తా ఇగా మల్లీ అంతోటీ యా ఆ ఓల్డ్ నాగార్జున సి సినిమాలు ఎక్కువ చూస్తా
ఎం సినిమా స ఎవరి
నాగార్జున ఫ్యాన్స్ ఎక్కువ నేను ఆ ఫాన్స్ ఏ చిరంజవి నాగార్జున సినిమాలు చూస్తా మీరు వెళ్తారా మేడం సినిమాకి
వామ్మో నేను అయితే ఎన్నడూ పోలె సద ఏమ టీవ టీవీల్లే ఏ సినిమా వచ్చిన టీవీ ర కొ ఎట్లా అయినా
తిన్నారా మీరు
అసలు నేను ఎప్పుడు వెళ్ళలే ఇక్కడికి వచ్చే కా నుంచి మొబైల్ న అయితే అసలు థియేటర్లు అడుగు కూడా పెట్టలె
ఆహా ఫ్యామిలీ పరంగా
ఉంది కానీ
టెన్ ఇయర్స్ అయిందా మ అంటే మీ ఫ్యా ఫ్యామిలీతోోనే ఏమి వె డాల్లెంగ్
ఇక మా హస్బెండ్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు సార్ పోవడానికి ఈ హా మమ్మల్ని తీస్కొని పోదు ఇగ యా ఫో ఒత్తనే ఉంటే కొత్త సినిమా వచ్చినపుడులా అవే చూస్తానే ఉంటాడుమల్ల
అవునా మేడం
హ్మ్
ఇంకా మేడంమ్ మీ పిల్లలు
ఆ వెళ్లారు సార్ నిన్న టెన్త్ ఎ మని మార్నింగ్ వెళ్ళారు అంటే ఈవినింగ్ వెళ్ళారు
ఆ
అదే ఆఫ్టర్నూన్ అయితే ఇప్పుడేమో ఇక మార్నింగ్ లేదు
అవునా మేడం
అంటే మే మామూలుగా కొంతమందికి పాత సినిమలు అంటే నచ్చుతాయి
నేను ఓల్డ్ సినిమాలు ఎక్కువ చూస్తాను మేడం ఓల్డ్ లో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టోరీ ఉంటాయి కదా మూవీస్
ఆ నేను కూడా చూస్తా సారూ ఓల్డ్ సినిమా నాకు ఇట్లాంటి ఈ జనరేషన్ సినిమాలు అంటే అన్ని లవ్ స్టోరీలు అస అంటివి నాకు ఎక్కువ నచ్చదు
ఆ అదే అదే ఓల్డ్ సినిమాల్లో కొంచెం ఈ సెంటెన్స్ స్టోరీ అవి ఉంటాయి కాబట్టి చాలా నచ్చుతాయ్
ఇట్లా మాంసం అంటే మన ఏ ఉండే విధానం మామూలుగా మాట్లాడే విధా మేమ్ అయ్ మంచి గుంటై గ
అదే అదే అదే కుటుంబాలు ఇప్పుడు మన కుటుంబాలలో జరిగే విష్ విషయాలు కట్టి తీస్తారానుకే సినిమాలు బాగుంటాయి అంటే మీకు ఏ సినిమా హీరో ఇష్టం మేడం ఈ యో గా ని యోయి
హీరో అంటే ఆ రమ్య కృష్ణ హీరోయిన్ తెల్సా ఆమె సినిమాలైతే కొద్దిగా ఇంట్రెస్ట్ చుతా
ఆ ఎరుర్లొల్లా
హీరోలు అంటే ఇగ అందరివి చూస్తా సార్ ఇగ అంత నచ్చిన హీరో అంటే ఏం లే గాని ఇప్పుడు మామూలుగా మీరన్నారుకదా నాగార్జున వెంకటేషూ శ్రీకాంతు సన్డేస్ హాల్ వుడ్ బి
అవునా టీవీలలో చూస్తారు మీరు
ఈ టీవీలున్నాయి సార్ ఇంకా
అంటే మీరు రీసెంట్గా ఏం చేంజ్ మదు ఉందా
అంటే రీసెంట్గా అంటే ఎ ఏదైనా నేను టీవీలే సార్ ఇగా
టీవీల చూస్తారా సరే మేడం అవునా ఇంకా మేడం చెప్పండి
ఇంకేమున్నాది సార్ ఏం లేదు ఇగ
అంటే మీరు మీరు పంట పొలాల వ్యవసాయం దగ్గరికి వెళ్ళారా మేడం
వెళ్ళన్ సార్ ఇంట్లోనే ఉంట నేను
ఇంట్లో ఉంటరా
ఇగ మాత్తమ్మా కూడా వెళ్ళ మా అంటే మా మావయ్య వా మా మావయ్య అయినా మా హస్బెండ్ అయినా వాళ్ళే చూసుకుంటారు సార్ ఇగ
ఆ వ్యవసాయం ఉంది అయితే మీకు
ఉన్నది వ్యవసాయం ఉన్నదీ మాకు మళ్ళీ మేము కౌలు కూడా తీసుకొని వేస్తాం పొలం వేస్తాం
ఆహ వడ్లు పండిస్తారా మేడం వరి సాగు చేస్తారా అవునా మేడం అయితే బరిలో రొ రెండు రకాలు ఉంటాయి దొడ్బయా సన్నయా మీరు పండించేయి
ఇక మేమంటే ఇప్పుడు అన్ని సన్నయే కద సార్ వచ్చేది దుడ్డి అంత ముందు వచ్చేది కాని ఇప్పుడు ఎక్కువ అంటే మన గవర్నమెంట్ అట్లా కొనట్లేదు అదిదనని ఇగ అందరి సన్నయి ఏస్తరు గా
అవునా మేడం మీ అదే మార్కెట్ ప్రకారం అయితే సన్నయి తీసుకుంటాన్లు వరి ఇంకా మేడం మీరు మొక్కజొన్న పత్తి లాంటివి ఎం పండియ్యారా ఒక వరి సాగు చేస్తర
ఇగా మేము అట్లా ఏం ఏయ్యాము సార్ ఓన్లీ ఇవ్వే ఆట్ల ట్ల మామూలుగా వరి పంట మాత్రమే వేస్తాం
ఇప్పుడు వరి అంటే ఎక్కువ శాతం సంక్రాంతి ఆప్పుడు అన్ని పంటలు చేతిలోకి వోచ్చుంటాయి కదా మేడమ్ ఏ సంక్రాంతి పండగ మేడం
ఏంటి సార్
పండుగ అప్పుడు వరి అంటే సంక్రాంతి అప్పుడే మనకు వోడ్లు ఉంటాయి. కదా పండుగలు వర్షలు అస్
ఇప్పుడే వస్తాయి సార్ అప్ ఇప్పుడు మనం అంటే ఇప్పుడు నారు వోషి అట్లా ఏస్తాం సంక్రాంతి టైమ్ ల ఇప్ ఇప్పుడు ఇగా మనం కోయడానికి వస్తయి అంటే ఇంకొక నెల కొన్ని ఏళ్ల తర్వాత వస్తాయి
అదే అదే శ్రీ రామ నవమి లెక్క
అవునవును ఉ
ఇంకా మేడం అంటే మీరు పట్టణాలకి వెల్లి అమ్ముత్ న్నర ఇక్కడ మార్కెట్ ద్వారా
ఈ ఇక్కడే సర్ ఇగా మా ఊర్లో ఉంటాది. మార్కెట్ ఇగ అక్కన్నే అమ్ము
అంటే ఒక పంట, వరి పంట, ఇప్పుడు మిర్చి లాంటివి కూరగాయల పంటలు లాంటి తొన్ తోటలు కానీ ఇవన్నీ ఉండయి మీకు, పండ్ళ తోటలు పూల తోటలు
ఉంటాయి. సార్ అన్ని ఉంటునే ఉంటాయి ఇగా మా దగ్గర అయితే ఇయాన్నీ దొరుకుతూనే ఉంటాయి.
దక్త్తణ అండయా
అంటే పన్లంటే ఇక ఎక్కువ దొరికుతా అంటే ఇక కొన్ని దొరకనియేమో ఊర్లలో వేరే ఊరు వాళ్ళు వచ్చి అమ్ముతరు కదా అట్లా తీసుకుంటాం
అవునా
ఉ మీర్ సార్ మరి మీరేమి ఇస్తారు
మేము మాక్ వ్యవసాయం ఉంది మేడం మాకు మా ఇంటి దగ్గర వ్యవసాయం కవులుకి ఇచ్చినాం మేడం
ఆహా
ఒక మూడు ఎకరాలు ఉన్నాది మేడం అంటే ఒక బావి ఒక బోరు ఉన్నవీ అండి వాళ్ళే సాగు చేస్తారు అంటే వచ్చిన పంట దిగుబడి చెరి సగం తీసుకుంటాం మేడం అం అమ్మటంతోని డబ్బులు వస్తాయి కదా దాన్ని బట్టి ప అటవులో చేసిన రసాయన పదార్థాలు ఉంటాయి కదా ఇది పొలం యూరియా ఎరువు పదార్థాలు చెరుసగం తీసేసి పంట దిగుబడింత వ చెరుసగం తీసుకుంటాం
ఆహా ఇగా మాకు అట్లా గాదు సర్ ఇక మా అంటే మీ పలుకట్ల చేస్తారు మేమేమో కౌలు తీసుకోవడం అంటే ఏక ఎకరాన్కి కింత అని అట్లా ఇస్తాం అన్న మరి
అవునా మేడం అంటే ఇప్పుడు ఏదైనా సేమే ఎకరానికి ఇంత ఇస్తా మాన్న సేమే ఇప్పుడు ఇలా స్రసలం చేసినా కానీ సేమే
ఆ ఇక ఇక్కడైతే అందరు అట్లనే అంటే, పాలకు అనేది అయితే ఇక్కడ చేయరు సార్ ఇక మా ఊర్లోనే ఎక్కువ ఈ ఏమైనా కౌలికి ఇస్తారు గంతే
అంటే ఇప్పుడు ఒక వ్యవసాయం కాకుండా మీరు ఈ పోలాలలో గడ్డి పషూ పశువులు ఉంటాయి మేడం పశువులు గొర్రలు మేకలు అంటే అంటే పాలు గిట్లా మీరు అమ్ము తార మేడం
అమ్ముతలు సార్ నేను
అగే తెల
ఆ ఆ అమ్ముతాం ఇక, ఇక మాకు ఇక వ్యవసాయం అంటే ఇక గడ్డి ఉంటది కదా, ఇక ఇ అదే తీసుకొచ్చుకుంటాం, మాకు బర్లకి దానికి దేనికి
అవునా మే అంటే ఇప్పుడు మేకలు గిట్ల న మాస్ పనికి ఇట్లా అముతారా మెడం
ఆ అట్లనే అమ్ముతం ఇగ మేము అవి కూడా బయటకి తోలుకొనే పోతారు మేము ఇప్పుడ తీస్ కొని పోతాడు మా మామయ్య, ఇక మేము ఇక అంటే బయట పండుగలకి దాని దీనికి ఇక మటన్ క అట్లా అమ్మడానికి
అంటే ఎక్కువ దసరా కమ్తారా మేడం దసరా కాని అంతే
ఆ పండగలు మళ్ళీ ఇప్పుడు ఇంత ముందు ఉగాది ముం ఉ ఉప్పలమ్మలని ఎలమ్మా పండుగ అని అట్లా అమ్మతారు ఇగా కో కొంత కొన్ని రోజులు పోతే ఎస్టి వాళ్ళ పండగలు చాలా ఉంటాయి కద స
మ్
ఇక అట్లా వాళ్ళ పండుగల కోసం అట్లా అమ్ము మొత్తం మాకు తండాల దగ్గరనే ఉంటాయి
తండలు దగ్గరే ఉంటాయ మేడం
కీ మా శనియాపురానికి మాకు పదిహేను, పదహారు తాండలు ఉన్నాయంట, సార్
అవునా దగ్గరైతే మభోధకు
మాబ్బాద్ కింత ఫైవ్ మినిట్స్ లో తెల్సా నేను
అంటే ఇప్పుడు మెయిన్ రోడ్డు ఏనా శనగాపురం మీది అవును,
అవున అంటే రోడ్డు మీదనే ఉంటది కానీ మాది లోపలికి ఇగ నేను ఉంటా కాని ఈక రోడ్ మీనే ఉంటది ఊరది అంటే ఆ ఆ ఇగ మొ త్తం కలిషే వుంటది. సార్ మాబ్బాష అనేపురం అని వేర్ వేరు ఏమి అని పియద్
అంటిగా మైబాదులే కనే ఇగ తెంట సరేలేండి మేడం ప్చ్ అంటే ఇప్పుడు మీరు ఏమన్నా, మార్కెట్ రావాల్నటే మా గుత్తురావాట్
హ్మ్మ్ సరే సార్ మరే
సరే మేడం ఉంటాను
ఆ